అ
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్
ఏం చేస్తున్నారా అండి
ఏం లేదండి మా చెల్లెతో పాటు ఇట్లా బయట వాకింగ్ చేస్తున్నా ఇంటి ముందు
ఆవు తిన్నారా అండి
లేదండి తినాలి
ఇంగ తిన లేద
ఉహూ
ఏం కూరో చెప్పింది నేను ఇప్పుడే తిన్నానండి
ఓ గుడ్ తొందరగ తొందర చెయ్యాలా
మమ్మీ బైట్నుంచెల్ పార్సల్ తెచ్చిందండి అందు
ఓ నైస్ ఏం తెచ్చారు మరి పార్సల్
ఒకటి వెజ్ బిర్యానును ఇంకోటి నాన్ వెజ్
మ్ హు
మా అమ్మ ఇచ్చిదే ఇయళ
ఓకే
మమ్మీకి నాన్ వెజ్ ఇచ్చింది మాక్ నాకేమో వెజ్ బిర్యానీ ఇచ్చింది చిన్ నాన్ వెజ్ బిర్యాని ఇచ్చింది హలో
ఆ ఇంకేంటి మరి
ఇంకేంటి అంటే మీరే చెప్పాలి
మ్ హు ఆ ఏముంది ఇంకా మరి త్రీ హండ్రెడ్ మ్ ఇంకా ఆహా లేదు అదే మా సిస్టర్ ఏమో చెప్తే
ఓకే
హ్మ్
ఇంకా ఏంటి అంటే
ఇంకా మరి ఎలా డే ఎలా గడిచింది మీది
ఇయళ డే నా పొద్దున దాకా ఫోన్ మాట్లాడుడు అయితాదండి
ఆహా
ఆ
ఓకే ఆయితే మరి ఇయళ బర్డె ఇక్కడ కెళ్ళలేదా
ఎటు వెళ్లలేదు అండి ఓన్లీ క్రికెట్ ఆడడానికి వెళ్ళిన గంతే
హా క్రికెట్కి కెళ్ళారా
అంతే
మరి బాగా ఆడారా క్రికెట్ ఇయాళ
ఆ మ మంచిగనే ఆడానండి
ఆహా
ఒయ్
నేను అటు లేదు జస్ట్ ఇట్లా చిన్నగ మార్కెట్కి కేళ్ళిలొచ్చిన అబ్రు యిస్కో ఫోన్ కర్ హ్మ్
ఇ ఎప్పుడు తింటాడు అండి
ఎచ్యుల్ గ తినేయాలి ఈ పాటి గీ మా డాడీ ఇంకా రాలే డ్యూటి నుంచి అయితే డాడీ కోసం చూస్తున్నా
ఓహో మీ కాలేజ్ ఎప్పుడో స్టార్ట్ అన్నాడు
నాకు ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిందండి నేన్
అయింది మ్ హు పోతారా ఎప్
వెళ్తానండి ఇంకో టూ త్రీ డేస్ లో ఎళ్ళాలి ఇప్పుడు నేను మళ్ళీ హాస్టల్ కెళ్తే ఇంక టూ మంత్స్ దాకా మాక్సిమం రాను టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు రాను అయితే ఆ ఈ టూ డేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్దాం అనేసి వచ్చే అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి
హ్మ్ మీరు క్రికెట్ చూస్తార అండి ఐపిఎల్
ఆ అంత నచ్చదండి నాకు లైట్
లైట చూడార ఎప్పుడు
మ్మ్ హ్హ్
షట్
అంటే రీల్స్ వస్తాయి కదా కొన్ని కొన్ని క్రికెట్ మీద అలాంటి నాక్కొంచెం నచ్చుతాయన్నమాట ఆ కొన్ని కొన్ని
ఓహో
మ్మ్ హ్
మీకు క్రికెట్ ప్లేయర్ లో ఎవరు ఇష్టం అండి
ఆ ఇష్టమని ఏమీ లేదు టీమ్ అయితే ఇండియన్ టీమ్ అంతే హ్ అహ అంతకు మించి అనిపించదు సచిన్ మహీ కోహ్లీ అని ఇలా ఏం లేదు
వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిల్లు ఆల్రెడీ
ఉ ఏంటి కోహ్లీ కూడానా
ఆ కోహ్లీ కూడా ఇచ్చిండు ఐపిఎల్ ఇయ్యాలే ఇంకా
వాడికి ఇంక ఏజ్ కాలేదు కదా అప్పుడే తీసుకున్నాడా రిటర్న్మెంట్
తీసుకున్నాడు
అంటే తను సెల్ఫ్గా తీసుకున్నాడా ఏంటి
ఇండియా టీమ్ లో ఉంటాడు కానీ మాత్రం ఇది టెస్ట్లున్ను టెస్ట్లు ఇచ్చిండు
ఆ అంటే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనికి ఏజ్ లిమిట్ అయిపోయింది పోయింది కాబట్టి తనకు రిటైర్మెంట్ ఇచ్చారు కదా మరి విరాట్ కోహ్లీ ఎందుకు తీసుకున్నాడు అని
విరాట్ కోహ్లీ తన ఇష్టం అది తీసుకుంటే తీసుకుంటాడు లేదంటే లేదు
ఓకే
రోహిత్ శర్మ ది ఇంకా తీసుకోలే రోహిత్ శర్మ కూడా తీసుకున్నాడు కానీ ఓడిఐలా తీసుకోలే ఇంకా
నాకు క్రికెట్ పెద్ద గేం లేదు జస్ట్ సిక్స్ ఫోర్ ఔట్ వైడ్ బాల్ అవ్వన్నీ అర్థమవుతది ఇంక అంతకు మించి ఏం అర్థం కాదు
జియో హాట్ స్టార్ లో చూడరా లైవ్
ఆ ఆ నాకంత సీన్ లేదు మరీ లైవ్ లో కూర్చొని చూడని చూసేంత ఉండదు మమ్మల్ని అందరు చూస్తారు ఇప్పుడు అత్తవాళ్ళ సైడ్ అయితే మా అమయ్య మా మరిది మా హస్బెండ్ చూస్తారు ఇటయితే మా డాడీ ఇగా
మీరు పెట్టినప్పుడు గింత కూడా చూడారా అండి
చూడను నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపియదు ఒకవేళ తప్ప అంటే తినేటప్పుడు కాబట్టి తప్పదు కాబట్టి అట్లా చూసుకుంటూ ఉంటాం ఆ ఏంటిది ఆ ఎంత స్కోర్ అయింది దీని మీద వీళ్ళ టార్గెట్ ఎంత ఏంటి
అర్ధం అయితది గదా అయినా కనబడుతది కదా
ఆ ఓకే ఇంక కొంచెం అర్ధమవుతది కాదని కాదు
మ్మ్ కొందరికైతే ఆయింత కూడా అర్ధం కాదు అది మా రిలేటివ్స్ నేను ఎవరో చెప్పిన పేరు అంటే ఫ్రూటి గిట్లా
ఆహా
ఇంకేంటి
ఒకే ఇంకా చెప్పాలండి నేను రీసెంట్లీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక రీల్ వచ్చిందన్నమాట లేడీస్ క్రికెట్ది అయితే అందులో మేబి ఆస్ట్రేలియా వాళ్ళు అనుకుంట ఆస్ట్రేలియానో ఏమో మరి ఇండియన్ టీమ్ అటేమో ఆస్ట్రేలియా అనుకుంటా దీప్తి శర్మ ఐడియా ఉందా మీకు
ఆ దీప్తీ శర్మా ఇండియా టీమా.
ఆ ఇండియా టీమే. అయితే నాకు అదీ అసల్ ఎంత ఇంట్రెస్ట్ షన్ అనిపించింది అసలు చూశి నవ్వు వచ్చిందీ. ఆ రీల్ ఎన్నిసార్లు వచ్చిందో తెల్ సా దాన్ని స్క్రోల్ చేయబుద్ది కాలే నాకైతే. అది ఏం చేస్తది అంటే బౌలింగ్ చేస్తుంటదీ. బౌలింగ్ చేశినప్పుడూ ఒక ఆమే ఫస్ట్ అంటే బౌలింగ్ కాకముందే ఆమెక్ రన్నింగ్ తీస్తదన్నమాటా, అట్లా ఆమే గీత దాటుతదిఖతం ఇది వెనుక నుంచి వచ్చి మళ్ళీ అవుట్ చేశేస్తది. బాలేయకముందే
అవును అవును అట్లాగూడా చేయొచ్చు.
అసల్ నేనూ అది ఏడ్చుకుంటుంది తెల్సా తర్వాతా ఆ బ్యాట్ ఎవర్ది బ్యాట్స్మెన్ ఎవరైతుందో ఏ కుంటుంటది పాపం అది. అయితే అపుడిచ్చిండు వాడు కిందా. ఆ ఆస్ట్రేలియా విళ్ళ్ ఆస్ట్రేలియా అనుకుంటా విళ్ నెవర్ ఫర్గెట్ దిస్ నేమ్ దీప్తి శర్మా అని ఇస్తారు.
ఆహా
పాపం షీటింగ్ అనుకున్నదేమో ఏడ్చుకుంటూ ఉన్నది.
ఆ బ్యాటర్రా
ఆ అహా చాలా నవ్వొచ్చింది నాకు అది చూస్తే. ఆహా ఇట్లా గూడా చేయొచ్చా అనుకున్న తెల్సా ఆ మూడ్ల్ నా
మొన్నా రీసెంట్ గా పెద్ది సినిమాలో గూడా అట్లనే ఉన్నది.
ఆహా
ఆ బ్యాటింగ్ గూడా. వాడు అటు ష్ స్ట్రైకు ఆడుతడు. అంటే స్ట్రైక్ అటెక్కుతడు ఇట్ టూ కావాలనీ వీళ్ళ టీమ్ మేట్స్ కావాలనీ అవుట్ యితడు వాడు గెలవద్దని. అయితే వాడు బాల్ ఎత్తడు సేమ్ ఇలాగనే అయింది. వాడు కావాలని ముందుగు పోతడు ఇట్ల కొడతడు దాన్నే.
అసల్ దీప్తి శర్మ అయితే హైలైట్ అసలు అది అయితే. దానికి అసల్ ఎట్ల వచ్చిందేమో ఆ తాట్
ఊ అదే ఎట్లైనా కొడతడు ఓపెనా ఎంపైర్ ఎట్లాగో ఔట్ ఇత్తరు.
అవును
మనం చూసుకోవాల బాల్ ఎయ్యక్ ముందే గ్రీస్లుండాలే బాల్ ఏశినంక పోవాలే.
అంతే
ఇట్ల గూడా ఇది ఇస్తడక్కా ఔటు. ఆ బ్యాట్ బ్యాటికి తాకిందా తాకినంకా బౌలర్ చెయ్యికొచ్చి దాకీ డైరెక్ట్ వికెట్లక్ దాగ్కితే అవుట్. ఇస్తరు వాడు గ్రీస్ లో లేక్పోతే. అవును
నేను అదే అసలు ఇది ఎక్కడిదిరూల్ ఏంటిదీ అనేశి.
అవును
కొంతమంది అంటే కావలని టా టార్గెట్ ఏసి మరీ వికెట్ కే తగలాలని అంటు బౌలింగ్ ఏస్తరు.
ఆ
ఊ నేను అది గూడా ఓసారి అబ్జర్వ్ చేసాను.
అవుట్ కావాలంటే అట్లనే చేస్తరు.
మేబి అది టూ ఇయర్స్ బ్యాక్ అన్ వన్ ఇయరో టూ ఇయరొ బ్యాక్ చూశాను. అప్పుడూ ఆ ఇట్లనే మనా ఐపీఎల్ ఏ అనుకుంటా వాడ్ ఆడందీ. రషీద్ ఖాన్ అని ఒకడు ఉంటడు ముస్లిం. రషీద్ అనుకుంటా వాడి పేరూ తను తీస్ స్తడు చూడు అసలూ వికెట్సూ ఒక లెవల్ తెల్సా. అస్సలూ వాడి చేతి నుంచైతే ఎవ్వరు మిస్ కారు తెలుసా. బరాబర్ ఫైవ్ బాల్స్ లో కరెక్ట్ ఒక వికెటైతే పడేస్తడు వాడైతే.
అవును అది వానికి పిచ్చి వి అనుకూలంగా అనుకూలంగా ఉంటే వాడు కన్ఫామ్ వికెట్ తీస్తాడు రాసిద్ జీటి
ఆ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా తనకి ఆపోజిట్ లో ఆడింది వాళ్ళు వరల్డ్ కప్ అనుకుంటారని తెలిసి
ఐపిఎల్ కాదు అది వరల్డ్ కప్ అది ఆఫ్ఘనిస్తాన్ వాలు ఉ హు
అంటే ఆఫ్గానిస్తాన్ వాళ్ళు కొంత నచ్చిండ్ర అనమాట క్రికెట్ వస్తునకు అయితే అనుకుని ఎంత బాగున్నారు వీళ్ళు పాపం ఒకడు వచ్చాడు అందులో గడ్డం ఆయన తన తన పేరు సమీర్ అనుకుంటా ఏమో ఐడియా లేదు వాడు అపుడే వచ్చాడు ఒకటే బాల్ డైరెక్ట్ ఔట్ అయి వెళ్ళిపోయిండుగా
ఆహా
పాపం అనుకున్న ఆ పాప మ కనీసం ఒకక్కటయినా ఒక రన్ చేయలేదు ఒక ఫోర్ గట్టలు ఒక సిక్స్ గట్టలే ఇంకా ఫస్ట్ బాల్ క అవుట్ అయిపోయిడు పాపం రెప్యటేషన్ మొత్తం పోయింది వాళ్ళ గ్రూప్ అనుకున్నాగా ఇగ
అవునవును ఎస్ఆర్ హెచ్ లో ఎవలు ఇష్టం లేదా లేదు
ఎస్ ఆర్ హెచ్ ఊ ఏమో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాడు కదా అభిషేక్ శర్మ సమ్ తింగ్ ఎవరో ఇష్టమని కాదు జస్ట్
ఇషాన్ కిషన్
ఆ ఇషాన్ కిషన్ తను కూడా బాగుంటాడు
అవును
కానీ హి ఈజ్ కమిటెడ్ అబ్బా
స్లో పిచ్ లా ఆడతారు బాగా
నేను తనని అంటే గేమ్ చూడలే అన్నమాట నేను
ఓహో
ఉ
లాస్ట్ ఫైనల్స్ దాకా వచ్చింది కానీ ఇగ కప్పు గెలవలే
ఉ హు
ఎస్ఆర్ హచ్ టూ థౌసండ్ట్ ట్వంటీ సంవత్సరం లో
ఆ మొన్న ఎవరు వీళ్ళు వాడినట్టా కదా
వైభవ్ సూర్యవంశం వైభవ్ సూర్య వంశీ తెల్వడా వైభవ్ సూర్యవంశం
ఆహా తెల్వదు
ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్
ఉ ఊ
సిక్స్టీన్ అనుకుంట ఇప్పుడు
ఏంటి అంత చిన్న వాళ్ళని కూడా అంటే ఎలా చేసారా క్రికెట్ లో
ఎలో వేస్తారు ఐపిఎల్ ల రీల్స్ బొచ్చాడు వచ్చినాయి కదా అండి
లేదు నేను చూడలేదు అసలు నేను చూస్తా ఇప్పుడు గూగుల్ లో కొట్టి
సిక్స్టీన్ ఇయర్స్ ఆయనకి ఆయనకి మ్యాచ్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది అన్ని మ్యాచ్ లో నుంచే లాస్ట్ కి ఇస్తారు అవార్డులు
ఆ
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ వచ్చింది క్రిస్ గేయెల్ థర్టీ బాల్స్ లో సెంచరీ చేసింది చూడు
ఓ నైస్
టివాల్స్ లా అది అప్పుడు ఆర్సిబి లా క్రిస్ గేల్ చేసిన్డు
ఆహా ఆ క్రిస్ గేల్ ఐడియా ఉంది నాకు వాడు సౌత్ ఆఫ్రికా తరపు అనుకుంట కదా ఇది మన హెయిర్ కర్లీ కర్లీ ఉంటది
అవును
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు క్రికెట్ గురించి